పిస్తుందిరా నీకు
వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
జీరో సెకండ్ అని జూపెడుతుంది టడ్మిట్ అయింది నేను అనుకోకుండా కాలచ్చిందని తొందరనే కడి చేేసినా ఎక్కుశేపు
ఊ నాది అలానే పోయినయ్ ఇప్పుడు వరకు
ఆ తిన్న మీర్ తిన్నర
ఏం చేస్తున్నారు
ఏం లేదురా ఖాళీగానే ఉన్న
ఆహా ఏం కర్రీ వండాలు ఈ రోజు
ఈరోజు ఈవినింగ్ చికెన్ ఇప్పుడైతే పప్పు
అఓ
సరే మామిడికాలు తింటున్నారా
అయిపోయింది ఈగ తినుడు అయిపోయింది ఇప్పుడుదాకా బా తిన్నావా ఇప్పుడు ఏం తినట్లే ఈ రోజు క్లాస్ అంటే మామూలుగా ఇంగ్లీష్ లో మాట్లాడేది వింటున్నా ఇంటుంటె పడుకున్నా ఇంకాటే పడుకున్నా
అ నైట్ డ్రెస్లు వేసుకుంటావా సమ్మర్ లో
వేసుకుంటా
టీషర్ట్ ప్యాంట్లాంటి ఆహా మేము ఫుల్ నైటి
ఆ నేనైతే అవి వేసుకునుండను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడే అ వలేకపోయినా అసలు నాకు అలా ఉంచడం ఉంచుకోవడం అవ్వదు నాకు నాతోటి అసలు అయినా ఉంచుకోవాల్సి వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర
ఆ వాళ్ల పేరెంట్స్ కూడా ఉన్నారా అక్కడనే
ఆ వాళ్ల అన్నయ్య వాళ్లు ఉన్నారు వాళ్ల అన్నయ్య కు వాళ్ల అన్నయ్య కు పెళ్ళయింది
ఆహా ఇ అప్పుడు మనకు ఆ వేసుకోవాలి అనిపించేది మ్ మరి నువ్వు ఒక్కదానివే ఎల్లినవా మీ ఫ్రెండ్స్ అందరు కలిసి పోయిలా
మా ఫ్రెండ్స్ ముగ్గురం పోయినాం ముగ్గురు ఇట్లా ఎవ్వల్ ఏత్తలేదు ఇగ
ఆ ఆ
మేము కూడ వెయ్యలే
హాస్టల్లో అయితే మన ఇంట్లో మనకైతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఆది బయట వాళ్ల దగ్గర కూడ మళ్ళీ అన్నలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అయితే మంచి
మంచిగా అనిపియదు అన్నయ్య అంటరు గాని ఆయనను ఆయన అంకుల్ లా ఉంటడు
ఇగ ఆమెకు అన్నయ్య అంటే ఇగ మనకు అన్నయ్య నే అంటారు మ్ ఎక్కువ నువ్వు టాప్ మీకు యూనిఫార్మ్ ఉంద హాస్టల్లో పప్పు హాస్టల్లో యూనిఫామ్ ఉందా సివిల్ డ్రెస్ లేనా హాస్టల్లో యూనిఫామ్
యూనిఫార్మ్ ఉంది యూనిఫార్మే వేసుకున్న ఉందింది ఉంది యూనిఫార్మ్ వేసుకోవాలి ఉమ్ ఈ వర్షాకాలం అయిపోయింది అనుకునే లోపు ఎండలు ఘోరంగ కొడతన్నాయి
ఏడ ఎండకాలం ఇంకా అయిపోలే వర్ష వర్షం ఎడ స్టార్ట్ అయితుంది ఫుల్ ఎండలే వస్తున్నాయి వామ్మో
వర్షాలు పడుతాన్నాయి ఇటు ఎండలు కొడుతాన్నాయి అదే వచ్చిన బాధ
మీకు వర్షం బడుతదా మీ సైడూ
ఆ యా ఈడ పడింది
వర్షం లేదు ఏం లేదు ఫుల్లు ఎండ మాకిటు సైడు
ఓ మా సైడు వర్షం బడతాంది
మ ఆ మా సైడ్ వర్షం లేదు ఏం లేదు ఫుల్ ఎండ
వర్షం బడ్ పడ్డది నైట్ పడుకున్నాం పొద్దున్నే లేవాలనుకున్నా లేవలేదు ఒకా అదే డిస్ నే మనా డోరేమాన్ జూషినా కొస్సేపు తిన్నా తిన్నాక పడుకున్నా ఇప్ అప్పుడే దింటా అంటే తిననన్నా మళ్లా పడుకున్నా లేస్
మీ మమ్మీ బలే ఫన్నీ గా మాట్లాడుతాంది తిన్నార ఆంటీ అంటే తిన్యా రెండో ట్రిప్ కి ప్రిపేర్ అయితన్నా అంటారు హలో హలో విన్పిస్తలేదా రా
వినబడుతుంది నాకు వినిపించట్లేదా విని
ఆ వినిపిస్తుంద్
వినిపించట్లేదా
ఆ వినిపిస్తుందిరా
సడన్ గా వినిపించకపోయేసరికి టెన్షన్ పడ్డా కొంచెం
ఏ ఆల్రెడీ ఫుల్లు కాల్సు నాకు వచ్చినయే ఫైవ్ ఆ ఫైవ్ లో నీతోటి మాట్లా నిన్న త్రీ కాల్సు పోయినాయి ఇగ ఏమన్నా ఇచ్చిలా కఠ వాయిస్ కట్టైతాంది నీకు హలో
ఇంకా ఇడిషేయమ్మా ఆ మామయి పెట్టింది మీకు వినబడుతుందా టీవీ సౌండ్ ఏమైనా
వినిపిస్తలేదు
మీ పి పాప ఏడుస్తుంది కదా ఆ సౌండే వినబడతాంది మీ పాప ఎడుస్తుంది గదా ఆ సౌండే ఎవడు దాకుండే కొస్సేపు దక్కే
ఏమైందిరా హలో
ఆ వినబతాంది అక్ గా టెన్షన్ ఏం బడకు ఉ
తి తిండ్లే ఇంకా తినాలి పొద్దున ఏం లేదు ఖాళీనే ఇంగా
ఊహు తిన్నారా వాళ్ళు
వాళ్ళు తిన్నా మొన్న మీ సిస్టర్ బర్త్డే అయింది కదా ఏమన్నా అండి ఏమన్నా ఇచ్చిల్లా మరి బిందుది బర్త్ డే.
నువ్వు వాళ్ల కొని నేను ఆ రోజే నా ఫార్మ్స్ తీసుకొచ్చుకున్నా. మా చిన్న అక్కోలు ఆ రోజే రూమ్ షిఫ్ట్ అయిళ్లు
ఉమ్
నేను ఇక్కడున్నా అదే
వాళ్ల కొలీగ్స్ సెలబ్రేట్ చేసి
అవును వాళ్ల కొలీగ్స్ సెలబ్రేట్ చేసిరు బానే కట్ చేసిర్రు
మీ బా. బాగా బక్కగైంది మీ సిస్టర్ హాస్టల్ ఉన్నప్పుడు మంచిగ ఉండేది.
అవును ఆ ఇప్పుడు తెల్లగానే ఉన్న అప్పుడు తెల్లగానే ఉన్నగానీ బక్కగయింది.
పర్సనాలిటీ
ఆ
ఇంకా మీ మమ్మీ ఏ కాటన్ సారీస్ కట్టుకుంటన్న సమ్మర్ కదా ఏవైననా
మా అమ్మె ఒకటి నైటిస్ ఏ ఏత్తది.
ఇంటి కాడున్నప్పుడ సమ్మర్ గదా ఫుల్ ఉడుకపోతంది గదా
ఉ పుల్లోడక పోస్తాం
మ సైడ్ వర్షం లేదు ఏం లేదు ఫుల్ కూలర్ కూడా ఫుల్ వేడి తినండి
కూలర్ వె ఎడుకి వచ్చినళ్ళ అయితుంది సల్లగా అయిపోతది
ఆ లేర్ మకులర్ చలేచ్చని గని బయట వాతవరణం బాగా వేడిగుందా ఇది ఇంకా వేడిగా వస్తాను అసలు ఇవాళ కూలరే బాగా వేడిగా వస్తాందిగా బయట వాతావరణం వల్ల
అవునా
కొంచెం గూడా బయట గాలి రావట్లే
ఇప్పుడు ఇగ మేము కూలర్ ఏసి రెండు డోర్లు ఏసేసినంక చల్ల ఎస్ ఏసీ అయిపోతది మా ఇల్లు ఇగ
ఫుల్లు వేడి అయితది
ఊహ చల్లటి గాలి లోపలికోస్తుంది గదా మన అంతా
బయట వేడి మాగున్నది. ఈ సరి వా వర్షాలు తక్కువ అంటున్నారు మీ సైడ్ వర్షాలు ఉన్నాయి అంటానా?
ఏమో మాకు తెల్వదు మొన్న పాల్వంచ లో కూడా పడింది మొన్న పాల్వంచలో ఉన్నా కదా ఆ రోజు నైట్ వడింది మా ఫ్రెండ్ వాళ్ళ పదో తారీకు నైట్ బడింది నిన్న నైట్ పడింది ఈ రోజు చూడాలి.
అసలు వర్షాలు లేవ్వు పడట్లే అ వన్ వీక్ కిందట
పొద్దున ఎండ ఎంత కొడుతుందో వర్షాలు అంత బాగా పడుతున్నాయి.
ఆహా మా సైడ్ లేవు రా వర్షాలు
ఉమ్
మీ ఇల్లు ఊరుస్తదా మరి వాన వస్తే మంచి గానే ఉంటదా
మా ఇల్లు
అంటే వాన కొడితే ఏమన్న వాటర్ ఇంట్ల పడతాయా మంచిగానే ఉంటాయా
ఆ పడవు
గూన పెంకలు అవి ఇట్ల ఏమన్నా హోల్స్ ఉంటే వర్షం ఇంట్ల పడతది కదా అని అడుగుతాన. రేకుల మీది
అలా ఏం ఉండదు
ఏంటింది రా
ఆ ఇంట్ల అప్పట్లాగ ఏం లేదు అప్పుడు పడేది ఇప్పుడు ఏం పడట్లేదు వాటర్ గిట్లా
ఆహ
ఉ
మీ వాయిస్ అస్సలు క్లారిటీ లేదు కొంచెం ఇనపడుతంది కొంచెం కట్ అయితాంది.
అవున అప్పుడు ఎందుకలా అయితాందో నాకు తెలవదు నేను కొంచెం స్లో గ్రా మాట్లా డిన ఇందాక ఫోన్ పైన పెట్టి నీతో మాట్లాడినా ఇప్పుడు ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడతాన అదే
మళ్ళా ఇప్పుడు కొంచెం వాతావరణం సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంటది.
అది కూడా నిజమే ఉ
సరే అస్సలు వినిపిస్తలేదు ఈ ఒక్క కాల్ కూడా సరేలే మేం చెతాం సిగ్నల్ ప్రాబ్లం హలో
క్క
డాల్